హలో గుడ్ ఆఫ్ట
గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టేర్నూన్ అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
తిన్నారాండి మధ్యాహ్నం లంచ్ అయిందా
అవును అయిపోయింది
ఉ
ఉం
చాలా ఫాస్ట్గా తియితారువండి
ఆ ఇవాళ మొహరం చేసుకున్నాం మేమైతే
అవునాండి
అవును
ఏమేం చేసుకుంటారండి
ఎం ఎం అంటే హాలి మలిదా
ఆహ
మలీదా స్వీట్ అన్నం బెల్లం షర్బత్ ఇంకా పాల షర్భత్ కిచిడి ఆ
ఇంకా ఉహు అది ఏమంటర్ చొంగ రొట్టెల్ చేస్కోరు ఉ చేస్కుంటారండి
ఆ లేదండి చేస్ ఆ చేస్కోం మీరు చేస్కుంటారా
అది ఈరోజు చేస్కుంటారా రేపు
రేపు చేసేది ఉంటది కదా అది
అది ఔనా ఉహు అని అ ఏమోనండి చూస్తున్నాం మేము చేస్కుందామని ఆలోచిస్తున్నాం
ఔనా
ఆ మీరేం చేస్తరు రేపు
రేపు అది ఆఫ్ ఆఫ్టర్నూన్ దాకా ఏం చెయ్యం ఆఫ్టర్నూన్ తర్వాత ఆ బెల్లం షర్బత్ పాలషర్బత్ చేసి ఫాత్యా ఇచ్చుకుంటాం దాని తర్వాత త వంట చేస్కుంటాం
ఉహు
ఆ
ఎ రెండు తీస్కుంటారా పాల షర్బత్ బెల్లం షర్బత్ రెండు షర్బత్లు జేస్కుంటారా
ఔనండి రెండు చేస్కుంటాం నైట్ ఏమో క తల్ కిచిడి అని చేస్కుంటాం
ఆ అది బాగా లేటైతదండి
ఆ అదే
హ తినడానికి బాగా ఆలస్యమైతది ఇగ రే
ఆ లేేటే అయితది
ఔను ఇంకా సమ్మర్ లో మీరు పచ్చడి ఏస్కున్నారా
ఆ ఏస్కున్నం
చేస్కున్నారా మీకు ఏం పచ్చడంటే ఇష్టమండి
నిమ్మకాయ పచ్చడంటే ఇష్టం అండి
నిమ్మకాయనా మీరే చేస్కుంటారా ఎవరైనా చేసి ఇస్తారా అండి
మా అమ్మ చేస్తదండి
మమ్మీ చేస్తారా చాలా మంచిగా చేస్తదండి
ఔనండి మంచిగానే చేస్తది
ఆహా
ఊ
ఆహా అక్క వాళ్ళట కాకరకాయ పచ్చడు తిన్నారట చాలా మంచిగుందట
ఎవలు
మా అక్క అండి
అవునా
ఔనండి చాలా మంచిగా ఉంటదట అండి కాకరగాయ పచ్చడ చేదే ఉండదట అవును ఆమె ఇప్పుడే జెప్పిందండి లేదండి ఎవరో అమ్మే అమ్మేటోళ్ళ అస్తరట
ఆహా
తీస్కున్నదట ఐతే వేడి వేడి అన్నంలో మంచిగా కలుపుకొని తింటే మంచిగా తినేస్తారట చేదే ఉండదట ఇప్పడి వరకూ చెప్పిందాంటీ
అవును ఊహూ మేమైతే మిక్సింగ్ పచ్చడె పిక్కల్ తిన్నామనండి
మిక్సింగ్ ఆ
ఆ మిక్స్ ఆ అన్నీ కాకరకాయ క్యారేట్ నా ఇంకా చిక్కుడుకాయ
ఆయ్ మంచిగుంటదా అండి మరి
హా చాలా మంచిగుంటది బఠానీ
అరే ఎక్కడ దొరుకుతదండి అది
అది మ్యా మార్కెట్ లో దొరుకుతది అండి
అవునా అండి
ఆ ఇవి అన్నీ ఉంటది దాంట్ల హా బిర్రకాయ దాంట్లనే ఆలూగడ్డ హా చాలా మంచిగుంటది
అవునా ఆహా ఎంతకు ఉన్ టదండి మన ఇష్టంతోటి చే తీసుకోవచ్చా లేకపోతే గింత మార్జిన్ అని ఉందా
అది ఎట్ల చేస్తరో తెల్వది గానీ కొను కొని అయితే తిన్నాం మేము
ఆహా కొనుక్కొని రేట్ ఎంత ఉంటది అడుగుతున్నానండి
ఆ ఆ
రేట్ ఎం ఎంత ఉంటదా అడుగుతున్నా
అది రేటు నా టూ హండ్రెడ్ కి పావు ఇట్లా ఉంటాది
అవునా అండి మంచిగుంటే బా వచ్చేటప్పుడు తేండి మరి
ఏంటిదండి ఆ ఆ
ఆ అది మిక్స్ పచ్చడ
ఆ
ఆ తెచ్చుకొండి అచ్చేటప్పుడు
ఆ సరే అండి ఇక్కడ దొరికితే తెస్తా నేను లే
ఆ మీ సైడ్ దొరకదా దొరుకుతదా అవునండి ఈరోజు పచ్చేడ్లు
సాటర్డే మార్కెట్కి అ ఎళ్లినం పుడు అది ద కన్నబడితే తెచ్చుకో
ఆ
ఉమ్ తెచ్చిదిగి ఇస్తార
ఆ
ఉమ్ మీకు ఇష్టమా అండి పచ్చట అంటే?
అవునండి ఇప్పుడు ఆ ఇప్ ఈ రోజు అయితే పచ్చేడు విషయం వింటే, నాకు ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి ను తినే తినాలనిపిస్తుందండి. ఇంకా కాకరకాయ పచ్చడే తినాలినిపిస్తాంది.
ఆహా
మా అక్క గారు చెప్పారు, నా నోట్లో నీళ్లు వచ్చాయండి.
అవునా
అవునండి
ఉహు ఉహు హు
ఉమ్
సరే మా ఊర్ల దొరికితే తెచ్చిస్తన్లే.
ఆ
ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలి
ఇంకా ఏమున్నాయండి విశేషాలు, ఇగ
ఉమ్
మీడో సమ్మర్ లో ఏమేమ్ చేసుకుంటరండి సేఫ్ట్ గా?
సమ్మర్ లో ఏం లేదండి, తిరిగి అచ్చినమ్
అవునా
ఉమ్
హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేసుకున్నరా?
అవునండి మంచిగనే జరిగినయి హాల్డేస్.
ఎక్కడెక్కడ వెళ్ళారండి మీరు, ప్లేస్లు?
మేమా మేమ్ అ గోవాకెళ్ళినమ్, బ్యాంగ్ళూర్ కెళ్ళినం.
అవునా అండి?
ఆ సమ్మర్ హాలిడేస్లా, మొంబై ఎల్లేసి అచ్చినం.
అరే చాలా మంచిగ తిరిగారు మరి, మీ జర్నీ మంచిగా ఉండేమో
అవునండి, సమ్మర్ హాలిడేస్ కదా
ఓ అవునండి, సంవత్సరానికి ఒకటేసారి కదా అండి, మంచి పనే చేసారండి.
ఆ అందుకనే తిరిగేశి అచ్చినం.
ఉహు ఎక్కువో ఏ ప్లేస్ అంటే ఇష్టం అండి మీకు మరి?
ఆ నాకా కులు మనాలి అంటే చాలా ఇష్టం అండి.
కును మనాలియా?
ఆ
ఉహు అక్కడ గుడా వెళ్ళొచ్చండి ఇగ మీకు.
ఆ ఒకసారి వెళ్
మీరు అక్కడికి మ్మ్
అని
ఇంకా తినే దాంట్లో ఏమి ఇష్టం అండి మీకు
బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
ఆమ్ చికెనా మటనా అండి
ఆ
చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ
అవునా
అవును ఉమ్ ఇంకా
ఇంకా జేప్పాలండి మీరే ఇప్పుడైతే తినారాదు ఇగ అ ఈ అయిపోయిన వెంటనే మీరు బిర్యానీ చేసుకుంటారేమో
అవునండి ఇగ టూ డేస్ అయితే అయిపోతది కదా రేప్ ఆ రేపు ఎళ్ళుండి అయితే కతం
ఆ అవునండి సండే రోజు దినోచ్చా అండి
ఆ సండే రోజ నుంచి తినొచ్చు
ఆహా
అమ్మ ఆ
ఇగ సండే మార్నింగే మీరు బిర్యానీ చేసుకుంటారా అండి
ఆ ఆ
సండే మార్నింగే బిర్యానీ చేసుకుంటారా
అవునండి సండే మార్నింగ్ అంటే లే టువెల్ దాకా
ఓహో ఉమ్
ఇంకా ఎక్కడ్ లేక పొతే చెప్పాలిగా మీరు
హ్మ్
ఉ ఉమ్
మీరు పాప్డాల్ చేస్కున్నారా అండి
ఏంటిదండి
పాపడ్
ఆ
చేస్కున్నారా
హ అవ్నండి చేస్కున్నాం
ఉం బియ్యందా అండి
అవ్ను బిఎమ్ దే
ఆ హ ఎక్కువ్ ఇక్కడ సాబుదానా అంటార్ కదా సాబుదనా ఆలూగడ్డ అప్పడాలు బాగా ఏస్కుంటాన్ ఇవ్వండి ఉమ్ చాలా టేస్టీ ఉంటదాట అండి
మీరు చేస్కున్నారా
లేదండి మేమ్ చేస్కోలేదండి బియ్యం అప్పడాలే వేస్కున్నామ్ ఇంక అవ్నండి
ఆ
ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలండి మీరే
చెప్పాలి మీరే
ఉమ్ మేం ఇంక ఆ లేదండి కర్రీస్ ఉంటాయి అన్నం బాఉంటది అలా
ఔనా
ఉమ్
ఉమ్
కర్రీస్ మార్నింగే రెండు చేస్కున్నామండి
ఆ సరే అండి మరి బాయ్
ఆ సరేనండి చాలా చాలా ధన్యవాదాలండి
ఆ సరే ఆ నెక్స్ డే